మేడం ఆ మేడం బాగున్నారా మేడం
ఆ బావున్న సార్ మీరు బావున్నారా
ఆ బావున్నా మేడం ఏం చేస్తారు మేడం సెకండ్ సాటర్డేగా మేము సెకడ్ సటర్డేగా మేడం ఎటన్న టూర్ లో ఇట్లా ఇడనా
ఇంటి దగ్గరనే సార్ ఎండలు బాగా కొడతానేయి కదా ఇప్పుడు ఎండలు ఎండలు కొడుతున్నాయి సార్ అందుకే బయటకి ఏమి వెళ్లట్లేదుం ఇంటి దగ్గరే ఉంటున్నా
ఆ ఆని కూడా చెప్పారు క నెక్స్ట్ పదిహేనో తారీఖు నుంచి వర్షాలని ఇచ్చారు కదా ఆల్రెడీ న్యూస్ కూడా ఏంటి మేడం ఈ వర్షాలు అసలు ఎం కాలం వద్ద వర్షాల వర్షాకాలంలో ఎండలు వా ఎండాకాలంలో చలి కూడా పెడుతుంది ఇప్పుడు ఈ మధ్యలో చూస్తు మార్నింగ్ చలి పెడుతుంది వేడి నీళ్ళు వేడి చేసుకొని స్నానం చేస్తు సాయంత్రం సల్లి పెడుతుంది మళ్ళా మధ్యాహ్నం మంచి ఎండ కొడుతుంది అసలు వాతావరణం ఏంటి ఏం అర్ధం కడి మీ వైపు ఎలా ఉంది మేడం
మా వైపు కూడా ఇలానే ఉంది సార్ పొద్దున్న ఏమో సలివెడతంది మధ్యన ఏమో ఎండ బాగ కొడతాంది ఈ వాతావరణం ఎప్పుడు ఎట్లు ఉంటందో తెలుసు తలిదాస అాలి
ఆ ఒకప్పుడు అంటే ఎంది మేడం మంచిగా చెట్లు ఉండేవి అడుగు లు ఉండేవి టైమ్ టు టైమ్ లో వర్షాకాలం వర్షాలు వచ్చ చేఈ ఎండాకాలం ఎండలో ఉండేవి చలికాలం చలే ఉండేది ఇప్పుడు వాతావరణం అంతా మారిపోయింది ఏ కాలంలో ఏం జరుగుతాదో కరాకు ట ఐపోయింది
అవును సార్ వర్షాలు కూడా అంతే మొన్న టైమ్ పంటలకు కావాల్సిన అప్ ఈప్పుడేమో పడట్లేదు ఇక పంటలు చేతికి వచ్చినాక రైతులు మంచిగా అమ్ముకునే టైంకేమో వర్షాలు వచ్చి వ తడుచుడు కూడాడు ఉ పాతి తడిన
అతివృష్టి అనావృష్టి అంటారు కదా అతి వృష్టి అయిపోయింది వర్షాలు ఎక్కువయిపోయినాయి మళ్ళా మనకు కావాల్సిన టైం లో కా ఇడున్న అవసరం లేని టైం లో అంటే ఎండ్ అప్ ది సిచ్యువేషన్ లో వచ్చినాయి
చాలా మంది రైతులు చాలా మంది రైతులు నష్ట పోయిల్స్ చర ఆ వర్షాలకు అయితే అప్పుడు
బాగున్నాయి
అవును సార్ ఆ బాగా నష్ట వెళ్లు అయితే మొత్తం ఇట్లా నీళ్ళు ఆ చెరువులు కూడా నిండి అసలు కట్ట తెగింది ఒకగా మా ఊరు దగ్గరన అయితే మా ఊరు ఈ పక్కకు ఒక చిన్న గ్రామం దాని అని చెరువు కట్ట తేగి ఊళ్ళొకి వచ్చినాయి నీళ్ళు
హ్మ్ ఊర్లలో ఇళ్లలోకి కూడా వచ్చినాయ మేడం
మొత్తం ఇక నీళ్ళలా ఇట్లా పోసినట్టే ఉంది. నీళ్ళల్లో వడ్లు పోసినట్టే అయింది మొత్తం
పాపం రైతులు ఇంత కష్టపడి పండిస్తే ఈ అకాల వర్షలు వాతావరణంలో మార్పుల వలన చూడండి మనకి మనమే ఎ ఎంత ఇబ్బంది అవుతుందొ అంత ఆరుగాల ఆరుగా ఆరు కాలం కష్టపడి రైతు పంట పండితే తీరా అవి తినే టానికి చేతికన్ దకుండా పోతే ఎంత బాధ ఉంటది
దాన్ని చెడు కొట్టిపోతానయి ఈ వర్షాలు
మన ఇప్పుడు ఎండాకాలం కూడా ఆ ఆ కావల్సినప్పుడు పడట్ ఎండా ఎండా కాలం చూడండి ఇప్పుడు ఎండాకాలం ఎండలు పె ట్టాలి చలి పెడుతఅన్ ది మళ్ళా రేపు ఆల్రెడీ మొన్న రెండు రోజుల క్రితం వర్షాలు వస్ స్తున్నాయని చెప్పారు రెండు రోజులు వర్షాలు కురిసినాయి
అవును మొన్న ఆ రీసెంట్గా ఒక అవును వచ్చినాయి సార్ అంటే వర్షం బాగా వళ్లేదు కాగాని కొంచెం మబ్ బ్బులు వేసి మామూలుగా చిన్న చిన్న ఆ అవును అంటే అట హైదరాబాద్కిళ్ళి చాలా బాగా పడు టాయి ఆ సైడ్
ఆ అటువైపు హైదరాబాద్ అటు సైడు బాగా వర్షం వచ్చింది పెద్ద ఎత్తునే వచ్చింది గాలిదుుమ్లు వర్షం కంటే ఎక్కువ గాలిదుమ్ దుమారం ఎక్కువ చేసి అది ఇబ్బంది బాగా
ఆ ఈ సైడ్ కూడా కొంచెం గాలి దుమారం వచ్చింది కొంచెం వర్షం అంత బాగేమ్ బల్లే గాని మబ్బులు పడి వాతావరణం మాత్రం చల్లగా ఉండి కొంచెం అట్లా చినుకులు వడిపోయాయి సరీ
ఇంకా ఈ వ వర్షాల కంటే ఎక్కువ ఈ గాలి దుమారలతే ఇంకా పెద్ద పరిస్తి ఏందంటే అన్ని కొట్టకపోతాయి మాములుగ రాట్లే ద్ గాలిలు వడగాలు లు ఇప్పుడు ఇప్పుడ ఎండకాలం వలగా వడగాళ్ లోస్ స్తే కాని మాముూలు ఆ వర్షం వచ్చినప్పుడు గాలి ఇంటికి పై కప్పులు ఎగిరిపోత యి రేకులు ఉంటే అవి ఎగిరిపోతాయి ఎవరి మీద పడత తెలదు ఏ చెట్లు కూలిపోతయో తెల్వదు మొన్నట్నే మా క్కడ వర్షం వర్ం కటె ముందు భారీగా గాలిదుమ్ములు వచ్చినాయి ఆ గాలిదుంపలకి మా ఇంటి పక్కన ఒక పెద్ద చెట్టు విరిగి పడింది ఇంకా మన ఇంటి మీద బలే కాని సైడ్కే పడింది కానీ ఒక్కటే సారిగా విరిగిపోయింది మొత్తం అమాంతం అదే సమయంలో అటువైపు ఆ పిల్లలుగిట్లా ఎవరన్నా యె
అవును ఇబ్బంది అయితది కదా మరిగా
ఆ మళ్ళ ఈ వడగండ్ల వర్షం వతయ్ కొన్ని సందర్భాలలొ అది కూడా పెద్ద రిస్
అవును
వడగండ్ల వర్షం రావడం వల్ల మళ్ళ ఈ పెంకులు గిట్లా ఏమన్నా ఉన్నాయంటే అయి పగిలిపోతాయి వడగండ్ల వర్షానికి పెద్ద పెద్ద రాళ్ళు పడతాయ్ కేజీలకి కేజీలే ఉంటయి అవి ఆ మా మా పిన్ని పిన్నివాళ్ళ ఇంటి దగ్గర అంతకు ముందు ఒకసారి మా పిన్నివాళ్ళ ఇంటి దగ్గర వడగండ్ల వర్షం కురిసినప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు అంటే వాళ్ళది పెంకుటిళ్ళే గూనె పెంక పెద్ద పెద్ద రాళ్ళు ఒక్కొక్కటి ఐదు కేజీలు పది కేజీల రాళ్ళు డబా డబా డబా అని పడితే మొత్తం పెకలని ఊసిపొయ్నయ్ దెబ్బకి ఆడునోళ్ళందరు పారి డాబాలలోకి
ఉన్నయ్ పడతయా సార్ అసలు
అంటే పడతయ్ మనకు చిన్న చిన్నయే తెలుసు నాకు కూడా తెలుసు చిన్న చిన్న ఏది మన సీసం గోలీలంతా ఉంటయ్. నేను కూడా అదే చూసినా కానీ వాళ్ళు చెప్పారు మనకు కూడా తెలివదు పెద్ద పెద్ద రాళ్ళు అంటే అవి కిందికి వచ్చే వరకన్లే రెండు మూడు కేజీలున్నాయంటే పైన్ నుంచి పడేటప్పుడు ఎన్ని కేజీలు ఉండాలి
ఆహా ఆ అవును
కిందకి వచ్చానక ఐదు ఒక రెండు కేజీలు ఉందనుకోండి కేజీ ఉందనుకో
వామో అయి మీ అయి మీద మా పైనుంచి కిందికి వచేసరికి అంతుంది అంటే అది ఎవ రిమీద నన్న పడితే ఎట్లా వారు పరి స్థితి పాపం
ఆ అట్లా అంటే వాళ్ళు పెద్ద ఎత్తున పడే వరకలా అసలు పెంకులన్నీ పగిలిపోయినయ్
అవునా
అసలు వాళ్ళ ఇళ్ళలో ఉండకుండా, వెంటనే పక్కన ఉన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో డాబా ఉంటే అందులోకి యెళ్ళిపోయారు. అలా యెలిగి అందులోనే దాసు నరు ఒకరు ఒకటి టూ డేసూ అసలు అన్నందినలేదు మొత్తం పగిలిపోయి వాళ్ళది షాప్ మా పిన్ని వాళ్ళది షాప్ లో వస్త వులన్ని ఖరాబ్ అయి అంతా ఆగం ఆగం ఒక వారం రోజుల దాకా దాన్ని నుంచి తేరుకోలేదు భారీ ఎత్తున నష్టం జరిగింది
అవునా ఈ వాడగండ్లవానలేందో ఏమో ఈ గాలి ఇప్పుడు అసలు దానికి సీజన్ కు హ సీజన్ కును సంబంధం
సి ఆ వర్షాలకి సీజన్ కి సం మ్మందులకి లేదు ఎండాకాలం ఎండాకాలంలో వానలు కొట్టొచ్చు వర్షాకాలంలో ఎం డలు కొట్టొచ్చు
అవును ఏమొన్న చలికాలం కూడా ఆ మస్తు చలికా ఆ చాలి మే ఎట్లా పెట్టింది సార్ అసలు మంచుకైతే ప ముందున్న వ్యక్తులే అసలు ఇట్లా ముందు నుంచి వచ్చేటి వాహనాలయినా ఏమైనా కూడా కనబడకుంటా చాలా మందికి యాక్సిడెంట్లు కూడా అయినాయి సార్ దాని వల్ల ఈ మంచు రావడం వల్ల హు అ
అంటే అటువైపు హిమాలయస్ వైపు నుంచి బాగా వచ్చినాయంట మొన్న వడగాలులు ఏది మన చలి గాలులు దాని వల్ల పొగ మంచు బాగా విపరీతంగా పెరిగిపోయి అసలు ఏం కనబడకుండా అయిపోయింది ఆ తొమ్మిది తొమ్మిది పది అయితే గాని
బ బయట వ్యక్తులు ఆ రూట్ రోడ్డు కనబడకపోవడం అసలు బయ నుంచో మన ముందు నుంచి వచ్చే వాహనాలు కూడా మన కనపడకుంటే దగ్గర వయ్యేదాకా కూడా కనవడకుంట వచ్చింది సార్ మంచు అయితే
ఆ అవును మేడం మళ్ళా ఈ ఇంకోటి ఏందంటే మొన్న ఇప్పుడు పోయిన వర్షాకాలంలో భారీ వర్షాలు వస్తే మా దగ్గరయితే ఒక చాలా చెరువులు తిగినాయి ఒక మినిమం ఏడెనిమిది చెరువులు తగినాయి ఇటు మౌబాద్ జిల్లాలో చాలా ఏరియాలలో చెరువులు తెిగి అసలు ఇళ్లల్లోకి నీళ్ళు వచ్చినాయి చెరువులు తెగిపోయినాయి బ్రిడ్జ్ కూలిపోయింది ఒక పెద్ద బ్రిడ్జి మౌబాద్ నుంచి ఖమ్మం పొయ్యే రూట్ లో పెద్ద బిడ్జే ఎ కూలిపోయింది వర్షం దాటికి ఆ వాటర్ ఫ్లోకి పెద్ద బ్రిడ్జి కొట్టకపోతే అసలు పోయి అవుతల పడింది కొత్త బ్రిడ్జ్ ఏ అది ఇప్పుడు ఆ రూటు మొత్తం పె ద్ద వాహనాలను పోనినీయట్లే
అవునా
బస్సులు గిట్లా అట్లా వెళ్లట్లేదు ఇప్పుడు మా ఖమ్మం వెళ్ళలంటే ఇటు మరిపేడ మీదుగా వెళ్ళాల ఇట్ నుంచి వెళ్ళడానికి లేకుంటా వా టర్ అనేది అంత ఫోర్స్ తో కొట్టేసింది
ఆ ఎంత న ష్టం అసలు ఈ వర్షాల వల్ల
డు అన్ని డబ్లు పెట్టాం అ రిపే చేలేరుగా మేడం ఇప్పుడు అది దానికి ఎన్ని కోట్ అయితాోఅది శాంక్షన్ అయ్యి మళ్ళ అది కట్టేవర ఎన్ని సంవత్సలు పడు
ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎప్పుడైతుందో తెలియదు అసలు ఎన్ని డబ్బు డబ్బులు కావాలి మళ్ళీ
కానీ అయినా కానీ డబ్బులు పోయినా అన్ని పోయినా మనకి ఇమ్మంటే రెడీ కాదు కదా
ఆ కాదు అన్ని అన్ని నష్టాలే సార్ ఇప్పుడు దానివల్ల రైతు అయితే ఇంకా చాలా వర్ష క్షాల వల్ల మస్తు కూలిపాయలు వాళ్ళు వాళ్ళు పంట పండించుకునే
కొన్ని లక్షలు లక్షలు తెచ్చి అప్పులు తెచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టి దానికి వడ్డీలు కట్టుకుంటా దాన్ని తీర కాపాడుకు కని అమ్ముకొని చేతిలో పెట్టుకునే టైమ్ లో అది గాలికి కొట్టుకపోయి ఇప్పుడు వర్ష న కొట్టకపోతే వాళ్ళ పరిస్థితి ఏం కావాలా వర్ వ అదు ప్రభుత్వాలు కూడా ఎంతవరకు ఆదుకోగలుగుతాయి మేడం వంద ఇప్పుడు పై రూపాయలు పెడితే పది రూపాయలకు పది రూపాయలకు ప్రుత్వం కూడా ఇవ్వలేదు ప్రభుత్వం కా ను ఎక్కడి నుంచి వస్తే డబ్బులు మనం ఇతేనే ప్రభుత్వానికి వచ్చేది పాడియాలన్నా కానీ వానకడ కూడా డబ్బులు ఉండాలి ఇక అది ప్రకృతి ప్రకృ క ఎవడ ఏం చేయలేడు ప్రకృతి చేసిన దానికి ఎవ్వడు దాన్ని రిప్లేస్ చేయలేడు ఏదో చేదడు బాధుడుగా ఉంట నాలుగల్కస్తరుకధ
ఉ అవున
ప్రకృతి విపత్ అనేది ఎవ్వరుూ పూడ్చలేనిది
దూడ్చాల ఏనద
ఏదో ఇక వ వే నీళ్కి సన్నీళ్ళు అన్నట్టుగా వాళ్ళకి జరిగిన నష్టంలో ఎంతో కొంత సాయం చేయడం తప్ప వాళ్ళ పూర్తి స్థాయిలో ఎవ పర్వాదు కూలే ర ఈ మనమే ఈ వాతావరణం వాతావరణ లో మార్పులు అనేవి అంత రేంజ్ లో శాసిస్తున్నాయి ఇ ప్రతి ఒక్కని మా గలి చాలా ఇళ్ళలకు నీళ్ళు పోయి ఇల్లు కొట్టకపోయినాయి పిల్లల్లో జనాలలో వా వాళ్ళ వస్తువులు అన్ని తడిచిపోయినాయి
ఆ మా మా దగ్గర సతే అంతే సార్ అంటే వచ్చినాయి కాని ఇట్లా కొట్ ఏం కొట్టుకోపోలేదు కాకపోతే ఇంళ్ళకి వాటర్ వచ్చి వాళ్ళ ఇంట్లో వాటర్ కూడా ఒక రెండు రోజులు దకా ఇట్లా
ఆ అదే మీ కాళ్ళకు వాటర్ వచ్చ అటోమెటిక్ ఈ ఇగ నీలల్లో కలిసిపోతది కదా అది టే ఆటోమేటిక్ గా పోతుంటే ఎందో ఒకచోట వాటర్ ప్రూఫ్కి వాళ్ళంటే ప్రాణ ఉండటడం కోసం డాబా ఎక్కడం పక్కింటికి పో పక్కూరికి పోడం దారి ఆ బైకేస్ ఏనా ఊరు అవతు పోవడం ఈత కొడుకుంట పోవడం జరుగుతుంది కానీ వస్తువులనే ఆటోమేటిక్గా నీళ్ళలో కలి పోతేగా
కలిసిపోయినట్టే ఆ వస్తువులని వస్తువులని అన్నిగా అట్లా ఎంత కొంతగా నష్టం జరిగినట్టు అట్టే కద సార్ అట్లా కూడా అ అన్ని తడిచిపోవడం వల్ల కఖరాబ్ కావడం వల్ల బియ్యం అని అవి ఇవి అట్లా కూడా కొంత నష్టం జరిగిన హుమ్
సరే సరే అం మేడం అదే ఎట్లా ఉంది ఏంది మాట్లాడదామని చేసా ఓకే మేడం సరే స సరే అ